హలో ఆ చెప్పండి మీకు ఏమంటే ఇష్టమ
నాగి ఏం జం గోల్డ్ తోమిన
ఆ నీకు ఏం తినడం ఇష్టం అన్నా నేను.
నాగేన్ దినే ఇష్టం అంటే నాకి అన్ని తింటనే
అన్ని తింటావు గానీ ఎక్కువ ఏమి ఇష్టం, అది తెలియదా?
ఏ ఆలు ఫరాట దిననే
ఏష్ తిననా
ఏచ్ దిన, నెన్ సాదా అన్నం దింట, పప్పు చారు తింట. ఆ చహ పితై అది ఏ కుక్కర్ల ఏత్త పప్.
ఆ
సీటీ పెడ్త పొయ్యి మీద పెడత తీయ తీయగైతై హ తిసినంక కొంచం అది ఉ అల్లా చారే
ఆ
ఇంత ముందు చారేసి మళ్ళ ఉడుకో ఉడకబెట్టిన తాలిపేస. ఆ ఉమ్ సుపర్ ఉంటది.
అవునా
అన్నమ్ బియ్యం కడుగుతా అర్ధఘంట అయినంగ నానినంగ పొయ్యి మీద బెడత్. త
ధ
నీకెట్ల ఇష్టం?
నాకు అన్నీ ఇష్టం. నేను గోబి ఇష్టం నాకు గోబి. గోబీ ఇంకా చికెన్ ఫ్రై ఇష్టం నాకు.
మేము అన్ని దింటం మేం, అట్లాంటిది ఏం లేదు మాయి.
పూల్ గోబీ మంచిగుంటది అది టేస్ట్ గ ఉంటది బాగా.
ఆ ఫూల్ గోబి తింటే, కిడ్నీల రోతత్తదట డాక్టర్ అయితే ఏన్ నిమిషాది నిమిష అంత కిడ్నీ కిడ్నీ డాక్టర్ కిసీ దాంతో చేసింది
అవునా
ఉం
ఆహా
నువ్ నాకు పని పాట లేదా
నువ్ అట్టిగానే కూర్చొని నేను మాట్లాడుతున్న నాతో మాట్లాడితే ఏమైతది
ముస్కోని ఉండు రాంగ సూడు చెయాలా అక్కడ నుండి చేస్తే మీ అమ్మ ఆహా త్ చేసిందా అట్లా మ దుర్ద అచ్చింద
ఆమె రాలే ఆమె మీటింగ్ ఉంది ఆమె రాలే
క్యాన్సల్ చేసింది ఎమ్మటి ఎప్పుడుొస్తదన్న ఇంటికి
నాకు తెలియదు అది మొత్తం
నువ్వు ఏం కూర తిన్నావ్ బడిలా
నేను గుడ్డు తిన్నా గుడ్డు
మసాలా గుడ్డు తిన్నవా ఉమ్
మంచిగా ఉండే
మంచిగా వండుతాదే సూపర్ ఉండదు
ఉమ్ అంటే అది శెర్వా మస్తు పల్సగా ఉంటే అంత గాడ లేకుండే ఉమ్
ఉ ఇక్కడ మా ఇంట్ల ఒకళుతింటరు ఒకల్ తినరు ఏం చేసుడు అహ్ హ్ హ్ తలకాయ నొప్పున్నది మీ నాయన అయి తిన్న తే తే నేను తింటా అని ఉరకేత్తడు మల్ల రౌతి పెరుగుతది అదొక పరేషాని అందుగురించి చేస్తలేనే అ పిల్ల అట్లనేజేత్తది తలకాయ నొప్పి దాని గుచ్చి గుచ్చి
ఇంకా మీకు ఏ మూవీ అంటే ఇష్టం
నేన్ మూవీ గీవీ చూడ నేను సీరియల్ జూత్త హ్ హ్ హ్ హ్ హ్ సీరేల్ ఆ సీరేల్ జూత్త హదే అహ్ నేనింకొత్త నమాజ్ చదివి రేపట్నుంచి వత్తా నేనిగా వాకింగ్ పోత నాకీ అన్ని సిరలు ఇష్టమే
ఎక్కువ ఏం చీ ఏం చీరియలు చూస్తారు మీరు ఎక్కువ ఏం సీరియల్ చూస్తరు
ఎకొ ఏం సీరెల్ అంటే పేరత్ మతి లే నాకు
నువ్వు అన్ని సీరియళ్లు చూస్తారు కావచ్చు
అన్ని జత అన్ని సీరెల్ జూత ఇప్పుడు నమస్ ఇప్పుడు నాకు నమాస్ టైం అయితాంది
అవును అయితాంది గ కొంచెం ఐదు నిమిషాలు అగుతే అయిపోతది ఉమ్
ఏమి స్టోరీ ఉంటది అదే ఇష్ట ఇంటి స్టోరీ అది స్టోరీ అదే ఉంటది
అవునా ఇంటిది అట్లా ఉండది కదా ఆ ఇంటిది ఒక సంవత్సరం నడుస్తదా
ఒక్క సంవత్సరం ఏంది సచ్చేదాకా నడుస్తదది ఇంటిది
కానీ అది వేరేది ఉంటాయి స్టోరీస్ హీరో ముందు ఉంటాడు హీరోయిన్ చూడది అది ఉంటది ఒక సంవత్సరం వరకు చూ సుకోరు వెనకా ముందు ఉండి
ఆహ ట్లా అట్లానా
తెలియదా నీకు నువ్ కుండ్లీ బాగ్కి చూడలెదా
కుండ్లీ భాగీ చుసిన్
ప్రీత ఎప్పుడు వరకు కలవలె కరన్ కి చూసినావు కదా నువ్ ముందే ఉంటది ఇట్లా పోతది కనిపియది
తిరుగుతల్లిద్దారు
ఎవరు
గౌతమ్ ఇ బావా మీ అక్క
ఉమ్ ఆ హ్ ఇంకా పేర్లుకూడ యూస్
అవును ఎవరు యూస్ చేసిన్
ఆమె అంటే అయిపోతదా నేను అనాలి కదా
అది చెప్పద్దు అట్లా ఎమ్ కూడా
ఏం మాట్లాడాలి అమ్మా ఇప్పుడు సీరియల్ నాన్స్టిక్ టూ మినిట్స్ ఇగో పెద్దగా మిషన్ కుడుత అనే మిషన్ కుడ్తనే డ్రెస్ పంజాబి డ్రెస్ కుడ్తా పంజాబ్ డ్రెస్ కుడ్తా జాకెట్లు కుడ్తా
ఆ
అన్ని కుడ్తా ప్లాజో కుడతా మా పక్కకూసున్నా దాన్ నైటి నేన్ కుట్టినదే
అవునా హ ఇంకా చెప్పండి ఏమైనా ఉంటే మీరు
య్ ఆ మా మన్మరాలికి పోయి బడిక్ తెచ్చినా ఇప్పుడే
అవునా
తెచ్చినావ
అయితే ఎట్లా ఉం ఎట్లా ఉంది ఇప్పుడు
సూపర్ ఉన్నది
హేహే ఏముంది హెహెహెయ్ ఏం ఉంది
పర్ ఉన్నది ఎట్లా ఉన్నది
అట్లా ఏం రిజెక్ట్ కాదు అర్థం అయిందా నేను అప్పుడు ఫైవ్ మినిట్స్ దాత అట్లాన్ పెట్టా ఏం కాలే రిజెక్ట్
హ్ హు
నాకు ఫస్ట్ టైమ్ అంతా భయం కాలే కానీ సెకండ్ టైమ్ ఎందుకో మంచిగా అనిపించలేద్ ఫస్ట్ టైం నేను ఎట్లా పెడితే అట్లా మాట్లాడినా
నీ కట్లే మాట్లాడినా నీకు కొత్త హిందీ టాస్క్ ఓచ్చిందా మరి సెకండ్ టైం అంటానవ్
సెకండ్ టైమ్ మీన్స్ అనదర్ టాస్క్
హ్మ్
అబ్ ఇప్పుడు రాదు నాకు ఏ టాస్క్ కూడా
అయిపోయింది అయిపోయింది ఇప్
థర్టీ ఫస్ట ఇప్పుడు థర్టీ ఫస్ట్ వరకు అయిపోతదా పేమెంట్ మరి
హ
తొందరగా చేయ్యాలి హ
బర్డే హై తె క్యా కర్నా
వన్ డే కూలి అయితే చెప్పండి ఇంకా ఏమైనా మీరు అట్లా చేయొద్దు వేరే దగ్గర క్ మాట్లాడొద్దు ఇక్కడే మాట్లాడాలి ఒక రెండు నిమిషాలు అయిపోతే అయిపోతాది
నేను ఇప్పుడు నమాజ్ చదవాలి కదా మరి
అవును రెండు నిమిషాల్లో ఏమైంది
ఆ నమాజ్ సద్వాలే బోల్ బోల్డోమిన
ఏమైనా ఉంటే తెవో తింటానే నాకు ఆకలి ఎస్తుంది
ఆ చక్కినాలు ఉన్నాయ్ తిను ఆ డబ్బాలో చకినాలు ఉన్నాయి అల్లముమ్ అది పేలాలు ఉన్నాయి డబ్బాలో తిను
పేలాలు ఏ పేలాలు
అట్టి పేలాలు
మురముర ఛీ పగాలెగ పేలాలు ఒల్ త్త ఒడామె పాప్ కార్న్
కై కుస్కు ఒజ్వాల్ హిందీ తెలుగు మె తెలుగులో అట్లేని జెప్తల కదా తెలుగులో పేలాలె అంటల్ తెలుగు తెలుగులో పేలాలె అంటల్
అవునా దానికి ఎట్లా తినాలి మరి
అట్టిగా తిలా సూపర్ ఉంటయ్ అట్టిగా తింటే మంచి ఏం వినే ఉన్నాయ్ అవి అవి తెల్లెదు దుకాన్లోయ్ గావ్ అవి ఎంపినీ మంచిగ ఉన్నాయ్
మంచిగా ఉంటాయా ఇంకా మీకు మ్యాగీ చేయడం వస్
నాకు రాదు మ్యాగి నేన్ తినను నేన్ చేయ్య
రాదు మ్యాగి చె
నాకు రాదు అన్నం కూర జైత రోట్టి జైత అన్ని జెత్తగాని ఇగ మ్యాగి మ్యాగి తినను
అవునా మ్యాగీ చేయడం మంచిగా మంచిగ తినొచ్చు మ్యాగీ చేస్తే అవునా నువ్వు తింటావు కదా
నువ్ జేత్తె తింటా నేన్
ఆ మరి చెయ్యను తినను అంటే అదేం మాట
తందే ఈతను అది నా కడుపు నిండది
ఆ మరి నువ్వు తేవాలి తెస్తే ఇస్తా నేను ఎక్కువ
హ్మ్
ఫ్యాన్ ఆఫ్ చేయండి ఇగ రూమ్ లో నేను ఆఫ్ చేస్
నేను రూమ్ లో లేను నేన్ పయట ఉన్నా పోయి చేస్కోపో
లేదు నేను ఆఫ్ చేసినా కానీ నాకు ఇట్లా అనిపి
హ్మ్ నేను అక్కడలేను నేన్ బయట ఎళ్ళిన ఇటు వెనకా
ఎళ్ళిన ఒక్క నిమిషమే ఉంది ఒక్క నిమిషం మాట్లాడితే అయిపోతది
హ్మ్
అయితే ఇప్పుడు ఎట్లా ఉంది బాగుంది కదే మంచి గ ఉంది కదే బాగుంది అ
ఇప్పుడు మా ఆయనెస్తాడు నాకు నమ్మసదు ఉన్నడిది
అవును అరే ఆయతన్ మీరు ఏ తేప్పటిక్కీను చెప్తున్నారు కట్ వన్ మినిట్ అయిపోయినట్టే
ఏం కూర జేయాలి ఇప్పుడు ఏం కూర జేయాలి అదే అర్థ అయితలేదు నాకు కూర ఏం కర్రీ జేయాలె అర్థమయితలె
సారీ చెప్పండి
అదే చూస్తున్నా కంది పప్పు లేదు పప్పు వేద్దామని చుత్తన్న
అవునా ఓకే సరే నేను కాల్ కట్ చేస్తా
ఉమ్ కట్ చెయ్